హలో
చెప్పం
హలో హలో
ఆ ఆ చెప్పండి ఇప్పుడు
ఆ బాగున్నారా అండి
మీర్ బాన్నారా
ఆ బాగున్నం ఏం లేదండి లంచ్ అయి పోయింది పిల్ పిల్లలు స్కూల్ కేళ్ళారు మా ఏం లేదండి పిల్లలు స్కూల్ కేళ్ళారు లంచ్ అయింది ఏం కర్రీ ఓండిలాండీ మీరు
మేమా పుదీనా పచ్చడి చేసినా
మ్మ్ మేమా అండి మేమా అండి లంచ్ అయిపోయింది ది ఆ టమాటా కొడుగుడ్ టమాటా తక్కువ రేటుకస్తాందని ఈగ ఊకాదే అయితది కూర నా ఇయన్నీ నాల్ టమాటాల్ ఓస్తున్నాయి ఇగా అవి టమాటాల్ తీస్కొని కోడిగుడ్ల వోసోండినా ఉత్త టమాటా గూడా మళ్ళా పిల్లలు ఇష్టవడరు గాదా అందుకనే
ఊ కెళ్తారా పిల్లలు మంచిగా ఏడుస్తారా ఏమన్నా
ఆ మంచినే వెళ్తారండి స్కూల్ కి పిల్లలు మ్మ్ స్కూల్కి మంచ్ తినే వెళ్తారండి పిల్లలు మంచినే వేళ్తారు మ్మ్ అల్లరి గిట్లా ఏం జేయరు కానీ ఎండాకాలం స్టార్ట్ అయ్యి ఎండలు బాగొడ్తూన్నాయండి
ఇలా అప్డేట్స్ స్కూల్ లు వస్తే గా పిల్లలకు
మ్మ్ అవును అదే చుడాలి మేము గూడా అదే అన్కుంటన్నాం కాని ఎండాకు బాగా వాతావరణం వెడ్డేకి చాలా కష్టం అవుతుందండీ
అవును చూస్తరా పిల్లల్ ఫోన్
ఆ ఇగా టీవీ వెడ్తే చూస్తారలే గనీ ఫోన్లు బాగా అలవాటైయి ఇగ రోజు ఫోన్ లేక నేన్ బాధ బాగ ఆల్వాట్ వడుతున్నారు వీళ్ళు అసలు ఎట్లా మానాలో అర్థం కావట్లేదండి వీళ్ళు
ఇప్పటి పిల్లలకి ఫోన్ ఇవ్వడండి అసలు
మ్మ్ చాలా కష్టంమతుందండి ఫోన్లు ఆ వేల్ వెళ్తారండి ట్యూషన్ గి వంపిస్తేనే పిల్లలు సదుకుంటారు గాదా లేకపోతే